హలో
చెప్పు
ఏం చేస్తున్నావు
ఏం చేయల ఫోన్ జూస్ త వున్నా
అవునా
ఈరోోజు ప్లాన్స్ ఏంటి
ఈరోజ్ ప్లాన్స్ ఆర్ టెంపుల్ టెంపుల్ మళ్ళీ బయటిక్ కెల్లాలీ
ఆ
తర్వాత పడుకోవడం అంతే ప్లాన్స్ తిన్నామా పండుకున్నామా తెల్లారిందా
అహ
ఉమ్ నీ ప్లాన్స్ ఏంటి
ఇరోజ్ నా మావి అట్లే ఇంచుమించు
మించు మించు అంతేనా ఇంటికిెళ్ళలేదా
లేదు ఇంకా మళ్ళీ ఉగాదికి వెళ్తాం కదా
అవును కదా ఫెస్టివల్ ఉంది మాకు ఆఫీస్ లో లీవ్స్ ఇవ్వని అన్నారు
ఇచ్చారన్నా మొన్న
ఇచ్చారు బట్ క్లయింట్ ట్రైనింగ్ ఉంటది అనేసి నెక్స్ట్ వీక్ ఇప్పుడే చెప్పన్నారు మాకు ఈరోజు ఏం చేస్తాం ఏం చేయలేం కదా
ఎంజాయ్
ఎంజాయ్ ఏం ఎంజాయ్ ఇంటికి పోయిక లేదు ఏం లేదు ఇప్పుడేమ ట్రైనర్ మెసేజ్ పెట్టిన్నారు ప్లీజ్ అండర్స్టాండ్ ఇంగ్ బి యోర్ సో యూ కెన్ అండర్స్టాండ్ బట్ నో అదర్ వే ప్లీజ్ ఇట్స్ ఏ కైండ్ రిక్వెస్ట్ ఎవీన్ షడ్ బ ప్రెంట్
ఎంజాయ్ ఎంజాయ్
ఉమ్ ఉమ్ ఉమ్
బట్టలు తీసుకోవడానికి వెళ్దామా మా అదే పిల్లలకి
దీనిక జుడియొక
కాదు
ఉమ్ సరే సరే చూద్దాం వెళ్దాంలే
తక్కువకి వస్తాయి బాగా మే మీ అంత రిచ్ కాదనమాట ఏరుకునే బ్యాచ్
అబా మేము కూడా అంతేలేమ్మా ఏం చేస్తాం ఏం చేయలేము మళ్ళీ అయ్య మని చెప్పేస్త
సారు నువ్వే తీసేకోవాల్లేది ఇచ్చేది నీకు
అబ్బా లేదు క్లయింట్ ట్రైనింగ్ కాబట్టి కంపల్సరీ వుయ్ హ్యావ్ టు ఏం చేస్తాం మాకు అట్లా ఉంది అది ఈవనింగ్ అడిగినాము ఆ
మా పీజులో కూర చెడిపోయింది
మా పీజీలో కూడా అంతే వాళ్ళు మధ్యాహ్నం ఏమో అంతా ఇట్లా చేసింటారు కదా అందుకు అది ఏమంటే మా ఫ్రెండ్ తెచ్చింనింది ఫుడ్ రైస్ ఓకే అది కర్రీ వేరే తెచ్చింది అమ్మాయి మునక్కయ ఫ్రై అది తిన్న బాగున్నింది
చెప్పినామని ఈ రోజు చెడగొట్టింది ఆంటీ
ఉమ్ లేదులే అందరూ ఇట్లా చేసింటారు కదా కలిపెట్టింటారు కదా
కలపెట్టినా కాని అది కాదు ఆమె పొద్దున్నే చేసేసిన
ఆ ఉమ్ కర్రీ అన్న ఉండి చెడిపోయింది ఇంక నైట్ వాళ్ళకి ఎవరికి లేదంటనే
ఇంగేమో మరి
ఉమ్ బయటపోయ్ తెచ్చుకొని తిన్నారంట పెరుగు ఒకటే పెట్టిందంట అంటీ
ఈ గ్యాస్ కష్టాలెంది మరీ దారుణంగా తయారైనయి ఇట్లయితే ఎట్లా మరి
అట్లా కాదు ఇప్పుడు ఇప్పుడు వచ్చినాయి అది గ్యాస్ కష్టము వాళ్ళు ముందే పెట్టుకునింటారు కదా ఓవర్ ఆక్షన్ కాకపోతే నాకు అర్థమే కాదు
ఇంగా ఈ రోజు ఎంగేజ్మెంట్ అయితే ఇంకా ఇంకా ఇంకో మేడది హడావిడు ఎక్కువ అయిపోతది
ఎవరుది ఏ మీద
ఆ
ఏ మన్న కానిలే
పిజ అండర్ కంట్రోల్ వచ్చ సం
అంత సీన్ లేదులే ఆ పిల్లని అంత బాగా చూసుకుంటాన్న కూడా ఎందుకో ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న దాని మాదిరి ఉంటుంది
పోగట్టు పోవడం అంటే ఆ పిల్ల జరిగిందలే
అవునా ఓకే ఓకే అందుకే మ్మ్ హ్మ్మ్ ఏం చేయలేంలే మనం గట్లఅయితే
ఇందాక మా రూమ్ లో వాళ్ళు నన్ను అర్చినారు వాళ్ళు ఇందాక నేను వచ్చేటప్పుడు కిందికిినపడేటుగా మాట్లాడునారు మత్త ఏదో ఒక రోజు మ్మ్
అదే నాకు అర్థమయింది అందుకే డల్లుగా ఉన్నావు అనిపించింది ఏం చేయలేం ఫ్రెండ్స్
మరిపాల మా
నీకోటి తెలుసా కాదు నీకోటి తెలుసా మేము మా టీమ్ లో ఒక అమ్మాయికి తమిళ అమ్మాయికి ఆ తెలుగు నేర్పిస్తానము ఒక పాట నేర్పించ నువ్వ వస్తానని నేను ఆ పాట ఆ పిల్లన్నదికు చె పోయి అవి నేను ఒక సాంగ్ పాడతాను అని చెప్పి పాడతందింటే పిచ్చి ఫిలో ఎవరి దగ్గర పాడాలో వాళ్ళ దగ్గర పాడవే అంటే కూడా మేమే ఇంకా అందరి దగ్గర పెంపడుతా అంటే వాళ్ళ దగ్గర వద్దు వాళ్ళ దగ్గర వద్దు అని చెప్తా ఉన్నాం
మా రూమ్ లో దోమలు కూడా ఎక్కువ ఉన్నాయి అబ్బా మా చెప్తే అర్ధమే చేసుకోదూ ఈ పిజీ ఆమె
ఫస్ట్ మీ రూమ్ కి కీస్ లేవంట గదా
ఇంటే చెప్పి చెప్పి మా కొడుకు వస్తాడు తెచ్చిస్తాడు మా అది మొగుడు తెచ్చిస్తాడు అని చెప్తది అవి ఏమన్నా అంటే
ఏమంటది
మా మొగుడు తెస్తాడు మా కొడుకు తెస్తాడు అని చెప్తది వాళ్ళు తెచ్చేదిలా పీకేదిలా
ఉమ్ మనం పోయ ఏదో ఒక
ఆ
ఏం చేయలేం
ఏన్ మరి ఇంత దారుణంగా దోమలు గారుసన్నా అంటల్
అసలు ఇంకా మా హాస్టల్ లో నిన్నయితే ఏం చేసినారు తెలుసా టిఫిన్ అంటే థర్స్ డే
ఏం చేసినారు
ఊమ్మ్ పులగమ్ము ఎల్లో ఎల్లో కలర్ ఉంది అంతే అది
ఆ
మళ్ళ రైస్ పెట్టింది ఆంటీ
ఆ
మళ్ళీ చట్నీ
కొంపదీసి ఆ పులగం ఏమన్నా మొన్న నైట్ మిగిలిపోయిన అన్నం ఏమోలే
ఏమో మరి ఈమన్నా కొంచెం బెస్ట్ ఊమ్మ్ కొంచెమన్నా ఉడికిస్తాంది ఆ ఆంటీ అయితే ఓనర్ ఆంటీ అయింటే కొంచెం కూడా ఉడికిచ్చలేదు ఏం చేయలేదు
ఆమ కూరలు కూడా నీట్ గా చెయ్యదు లే
ఉమ్మ్ ఏందో ఏమో అర్థమే కాకుండా పోతాంది
వీడు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నా ఇస్తే బావుండు అనిపిస్తాంది
ఊమ్మ్ ఈమెనే చేస్తే మేలు
ఆమె వెళ్ళిపోతాది కదా ఇంక
ఉమ్మ్ కానీ వాళ్ళ బంధువులు అంటాంది కానీ ఆమెను ఉండనీకోకుండా ఎంగేజ్మెంట్ కి ఏం నాకు అర్థం కాలా
అంటే వీ ఈమ సైడ్ అంటే దూరపు చుట్టాలు ఉండొచ్చును
ఉహూ అట్లంటావా
ఇప్పుడు మాకు కూడా దూరపు చుట్టాలే కదా వాళ్ళు
వీళ్ళు బంధువులు అయితారా మీకి
ఆ
ఉహూ ఓకే అ ఆంటీ ఆ ఊర్లో పోయి పని చేసిందని చెప్పింది కానీ ఆ వంటలు చూస్తేమో
ఆడ ఎట్లా తిన్నారు మా వాళ్ళు కూడా అదే అంటారు ఆడ ఎట్లా తిన్నారు అంత దరిద్రంగా చేస్
ఆ వాళ్ళు అసలు తినరు కదా ట్లా మంచిగా చేస్తేనే తింటారు కదా
హూమ్మ్ అది డార్ వాళ్ళకి ఎప్పుడూ నాన్ వెజ్జే ఉండాలా ఈమె నాన్ వెజ్ జింగా దారుణంగా ఉత్త నీళ్లు తప్ప ఏం ఉండదు ఆ కూరలో
ఉమ్మ్ అదే కదా నాకు కూడా అర్థం కాలే ఏమోబ్బా అనుకున్నా నేను హూమ్మ్ అయ్యో రామ అది ఏంది ఎన్నికి గంట్లకు పోతావు గుడికి
పోవాలి టైమింగ్ ఇంకా ఏమనుకోలే
హలో
హలో హలో హలో హలో హలో హలో హలో